హలో హలో హయండి
త స్పీకర్ నషీలే
స్పీకర్ ఉండదు దీనికి
నా ఫోన్ స్పీకర్ ఉన్న పని చేేత్తది డి హలో ఈ మాట వినిపిస్తుందా
మాకు వినిపిస్తుంది మీరు మాట్లాడేది మీకు వినిపియ్య వినిపిస్తుంది మీకు వినిపియ్యట్లేదా
ఇల మరె నేను మాట్లాడి నీకేమి వినిపియదు
నాకు వినిపిస్తుంది మంచిగనే
చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం లేదు అండి టీవీ చూసినం ఇప్పుడే టీ తాగినము కూర్చున్నాం మీరేం చేస్తురు మీరేం చేస్తుర్రు అండి
నేన నేను ఇప్పుడే టీ తాగినా నేను కూడా మూవీ కెళ్ళి వచ్చిన ఈవినింగ్
అవున ఏ మూవి
దివాన మూవీ ఈరోజే వెళ్ళాం మొన్న నైన్టీన్త్ రోజు రిలీజ్ అయింది
ఎవరు హీరో ఎవరు
హీరో కొత్త హీరో యశ్వంత్ రెడ్డి అని కల్కి మూవీలో ఉన్నాడు ఇద్ద కూడా చిన్న చిన్న సినిమాలు చేశాడు
అదిలే నేనెప్పుడూ వినలే మళ్లీ తిన్న
సినిమా అయితే చాలా బాగుంది అంటే కొత్త రొటీన్ లవ్ స్టోరీ గాని కొత్తగా అనిపించింది ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టి తీసి హీరేన్ తోటి
ఊహు
అట్లా
హీరోయిన్ ఎవరండి
హీరోయిన్ కూడా కొత్తామినే కొత్తగా ఇంట్రొడ్యూస్ అయియంది
అ అంటే చిన్న చిన్న ఫిలీమ్ అన్నమాట ఇది చిన్న సినిమానా ఇది
ఆ చిన్న సినిమానే కానీ గీత ఆర్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు అనమాట అల్లు అరవింద్ అల్లు అర్జున్ వాళ్ళ డాడి
ఆహా అంటే ఇప్పుడు మీరు అల్లు అరవింద్ కోసం వెళ్ళడేమో అల్లు అరవింద్ కోసం వెళ్లారు కదా మీరు
లేదు లేదు మూవీ బాగుందని రివ్యూస్ చూసాను రివ్యూస్ బాగుంటే వెళ్ళిన ఇక టైం పాస్ అవ్వట్లేని ఇంట్లో
ఉ
మూవీ చాలా మంచి ఉంది హీరోయిన్ హీరో ఇందులో హీరోయిన్ కి కాళ్ళు ఉండవు అన్నమాట లెగ్స్ కాడి కట్ అయి ఉంటాయి ఈ రోజు చూడకుండా ఆ స్టార్టింగ్ లో ఉంటాయ కానీ ఎవ్వరు తెలియదు డైరెక్ట్ ఇంటర్వ్యూ దగ్గర రివూ చేస్తారు ట్స్ట్ లాగా ప్లాట్స్ట్ అది ఫస్ట్ నుండి అందరు ఎవ్వరు గుర్తుపడారు మన అందరం కాలు ఉన్నాయని అనుకుం కుంటాం సడన్ గా హీరో హీరో కూడా హీరో అయితే ఇంకా క్లైమాక్స్ వర తెలియదు కాల్ లేవు అన్ని లాస్ట్ తెలుస్తా అట్లా బా అయినా కూడా కాళలేకున కూడా లివ్ అట్లా బావుంది సినిమా
ఉ ఇకా ఈ మధ్యలో ఏం సినిమాలు చూసిర్రు మీరు
నేను ఈ మధ్యలో ఈ మధ్యలో ఎక్కువ మూవీస్కి వెళ్లడం లేదు మూవీలు చూడడం లేదు డ్యూటీకి వెళ్తున్నా ఈ రోజే ఫ్రీ ఉందని చెప్పి మూవీకిళ్ళిన
అవునా
మీరు చూస్తార ఏమైనా మూవీస్ థియేటర్ల
ఈ మధ్యలోతే ఏం సినిమాలు చూడలేదు మా ఫ్రెండ్ చూసింది అంటే పెద్ద మూవీ గురించి అయితే చెప్పింది నాకు
అవును నేను కూడా వెళ్ళాం అనుకున్నా కాని అంత బాగాలే అని రివ్యూస్ వచ్చినాయి మళ టైం లేకుండా అందుకే వెళ్ళలేదు ఇక
బాలేదని వచ్చినాయా మా ఫ్రెండ్ ఏమో చాలా బాగుంది ఇన్స్పిరేషన్ ఉంది వెళ్ళాలి అనే అన్నది
అంటే ఆవిడ ఎక్కువ మూవీస్ చూడదేమో అందుకే తెలియదు అనుకో మూవీస్ గురించి
అది చూసిందింట మూవీ మొత్తం అంటే ఓటి నెట్ఫ్లిక్స్ లోనేమో చూసిందంట
రాలేదు ఇంకా మూవీ థియేటర్ లోనే ఉంది
అంటే ఫోన్ లోనైతే చూసింది బాగుంది ఇట్లా రీస్పోర్ట్ గురించి ఉంది
ఉమ్ అవన్నీ ఉన్నాయి బాగుంది ఇన్స్పిరేషన్ గా ఉందని చెప్పిన్రూ కానీ కొంచెం ఇక మనకు రివ్యూస్ బావుంటే ఎంత వెళ్ళాను అనమాట
ఆ అదేరు వ్యూరు పోడిన్నటి
కానీ టైం కూడా లేకుండేలే
ఉహుమ్ మీకు లేదు నేను కూడా నేనేమో మా ఇంటి బంగారం సినిమాకి వెళ్ళాదమని అనుకుంటాన
ఉమ్ వెళ్ళకపోయారు
ఈ పైన ఎప్పుడైనా వెళ్ళాలి అది బాగుందని అనిపిస్తోంది కానీ
బానే ఉందంట మంచిగా కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి మూవీ కవి కాకపోతే నేను కూడా వెళ్ళాం అనుకున్నాను దానికి ఇక థియేటర్ లేకుండే దగ్గరలో
ఉమ్ ఇంకా మీరు క్రికెట్ చూస్తారండి
ఆ క్రికెట్ నేను ఐపీఎల్ ఫ్యాన్ ఐపీఎల్ చాలా చూస్తా నేను రెగ్యులర్గా ప్రతి మ్యాచ్ మిస్ అవ్వకుండా చూస్త మీరు మీకు తెలుసా క్రికెట్ గురించి
క్రికెట్ గురించి ఏం తెల్వదండి
అవునా క్రికెట్ తెలవదు మూవీస్కెళ్ళారు ఇంకేం చేస్తారు మరి
అంటే మూవీస్క్ వెళ్తా వె ళ్తాగానీ ఎప్పుడో ఒకసారి సిక్స్ మంత్స్ ఒకసారి అట్లా త్రీ ఫోర్ మంత్స్ అట్లా
అవునా క్రికెట్ చూ క్రికెట్ కూడా చూడండి చాలా బాగుంటంది రగ్యుర్ గా చూస్తే అలవాటు అయితే మీరు దానీ వదిలి పెట్టారు ఇగ
అదే కాంపిటేటివ్ ఎక్సామ్స్ల గిట్ల క్రికెట్ గురించి వచ్ స్తుంది కదా ఈ మధ్యనే తెలిసింది చూడాలనుకుంటాను ఆ ఇప్పుడు క్రికెట్ గురించి కూడా తెలుసుకోవాలినిపి
ఉమెన్స్ క్రికెట్ లీగ్ కూడా ఉంది దాంట్లో కూడా చాలా మంది ఉమెన్ స్ ఆడతారు మంచి ఇన్స్పిరేషన్గా కూడా ఉంటది వాళ్ళ జర్నీలు కూడా
అవునండి నేను కూడా చూడాలి ఇక క్రికెట్ గురిం నేర్చుకోవాలి చూడాలి తెలవాలి దాని గురించి కూడా అసలు ఓవర్ అంటే ఏంటి ఎన్ని బాల్స్ కి ఎన్ని ఏం తెలవదు నాకు
అవునా తెలుసుకోండి మీకు చాట్జీపీటీ లోనయిన ఉంటది గూగుల్ లో అయిన ఉంటుంది లేకపోతే మీరు రెగ్యులర్ ఒక మ్యాచ్ రెగ్యుర్గా చూ సారు అనుకోండి ఈజీగా అలవాటు అయిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది మీకు ఒక టూ త్రీ మ్యాచెస్ చూస్తే చాలు ఈజీగా అర్థమయిపోతుంది మీకు క్రికెట్ అంటే ఏంటిదనేది పక్కన ఎవరైనా తెలిసీన వాళ్ళనీ పెట్టుకొని రెగ్యులర్ చూడండి వాళ్ళు చెప్తా ఉండి చెప్తా ఉంటే మీరే ఇక మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ టైమ్ నుండి
బలే
అ
నెగటివ్ అంటే నేను కూడా ఒక చూస్తామంటిని కానీ చూడ్డానికి టైం ఉండదు ఆ టైంలో ఏదో ఒక వర్క్ ఉంటది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరక్ అంటే నాకు వీలు కాదు అట్లని చూడను ఇట్లా ఫోన్ లో చూడు అయిపోయిన మ్యాచులు ఫోన్ లో వస్తాయి కదండి.
వస్తాయి గానీ ఓన్లీ హైలైట్స్ వస్తాయి మీకు ఓన్లీ వాళ్ళు హైలైట్ అయినఉన్ మాత్రమే వస్తాయి.
ఈ లో అట్లా ట్రై చేసి
ఇప్పుడు కుదిరినప్పుడు ఏ ఏ మ్యాచ్ దొరికితే ఆ మ్యాచ్ చూడండి మీకు కరెక్ట్ తెలుస్తది.
అన్న
ఇప్పుడు మెసేజ్ పెట్టలే
ఈయల స్పోర్ట్స్ ఆడతారా మరి?
నేను కూడా అప్పుడప్పుడు క్రికెట్ ఆడతా ఫ్రెండ్స్ తో టైమ్ ఉన్నప్పుడు ఇగ అంతే ఇగ రెగ్యులర్ జాబ్ కెళ్ళి కొంచెం లేట్ అయితది వచ్చే వరకు
కబడ్డి అది ఆడతార?
అవన్నీ స్కూల్లో ఉన్నప్పుడు ఆడుతుండే ఇప్పుడు ఏం ఆడట్లే
స్కూల్ లో ఉన్నప్పుడు మీకేమన్నా ప్రైజ్ లాంటి వచ్చినాయా మరి ఈ స్పోర్ట్స్ లల్ల?
వస్తుండే కబడ్డీలో రన్నింగ్ రేస్లు వస్తుండే తక్కువ ఆపతే
అ
ఉ
మాకేమో స్కూల్లో ఉన్నప్పుడు మేము గూడా ఆడేది ఇంకా అప్పుడు ఆడినంత మంచిగా ఇప్పుడు ఏం గుర్తులేదు. అయినా అంత ఆడలేము. అప్పట్లో చిన్న స్కూల్ లో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు అట్లా ఆడేది మంచిగా అనిపించేది. అప్పుడు గేమ్స్ అంటే ఫుల్ ఎంజాయ్ ఉండే గాని
చిన్నగా ఉన్నప్పుడే మంచి ఉండేది. ఇప్పుడు ఏమంతా మనం టైం ఉండదు, టైం ఉన్న కూడా ఆడలేం.
అప్పట్లో ఫ్రై రైసు ఓగ ఏజ్ గేమ్ ఆడిన అసలు ఎప్పుడు ఇండిపెండెన్స్ కేరల గేమ్స్ ఆడిపించినప్పుడు మాత్రమే ఆడేది. ట్రై చేసి వచ్చేది ఒక రెండు మూడు మంచిగా అనిపించేది అప్పుడు ఇంత హ్యాపీగా ఉండేది.
రిపబ్లిక్ డేకి మీకు సర్ప్రైజ్స్ మంచిగా
ఆ అప్పుడుసలు అప్పట్లో స్కూల్ ఉన్నప్పుడు అదే పెద్ద హ్యా పినేస్ ఇంగ ఫుల్ హ్యాపీగా ఉండేదిగాది రిపబ్లిక్ డే వచ్చిందంటే గేమ్స్ అవి ట్రై అవి చేస్తు అని మంచిగా అనిపించేది.
అవునండి
అ
ఇంకా అండి నేను ఎంబిఏ చేసానండి మీరు?
నేను తక్కువనే చదుగుతున్నాను అండి ఇంటర్ లోనా ఆగిపోయింది ఒకసారి
అవునా డి
అ చేద్దమను అనుకుంటే ఇగ అది చేద్దమని అనుకుంటాము. చేస్తాం ఎట్లైనా కంపల్సరి హైయర్ స్టడిస్ కూడా చ
ఈ రోజుల్లో చదువుతోని ఏం సంబంధం లేదు. మంది సేవియత్ ఏం చేస్తున్నాం, ఎట్లా సంపాదిస్తున్నాం అనేది చూస్తున్నారు. అవును మనం ఎట్లా సెటిల్ అయినా చదువుకు సంబంధం ఉండట్లే. మీ సైడ్ బిజినెస్లు ఎక్కువ ఉమ్ అవును ఉండాలి సార్ స్టడీ కూడా
ఆ దయసేట్ అని ఇంట్లా ఆలాడుతు తొందర ఈజీగా జాబ్స్ వచ్చేవి ఉంటాయి కదా
అవును
చెయ్యాలని నాకు ఆశ
చేయండి ఏమైతుంది అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చదివి రాయండి ఏదో ఒక సెట్ అవుతుంది మంచిగా అప్పుడు జాబ్ కూడా బాగుంటది చిన్న చిన్న వాటిక గవర్నమెంట్ జాబులు కొట్టే బెటర్
వు మంచిగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతూ జాబ్స్ ప్రిపేర్ అయితే బెటర్ అసలు మంచి గ్రూప్స్ ఎగ్జామ్స్ కి అట్లాంటి వాటికి ప్రిపేర్ అయ్యి చదువు చదువుని ప్రిపేర్ అయ్యి మంచి ఎగ్జామ్స్ రాస్తే ఫుల్ ఫ్యూచర్ ఉంటంది అసలు
ఇంట్లో పని చేసుకుంటూ అవి కూడా చేసుకుంటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఏదో ఒకటి సెట్ అయినా కూడా ఇంట్లో వాళ్లకు కూడా ఏ ప్రాబ్లం
టువ ఇంట్లో పిల్లని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఇంకా అదే ప్రిపేర్ అయిదాంమని అనుకుంటాన్నాను ఇం గ్రూప్స్ ప్రిపేర్ అయితే కొంచెం మెట ఇంటిరితో కూడా ఉంటాయి కదా అండి గ్రూప్స్
ఇంటర్ తో ఉంటే టెన్త్ తో కూడా ఉ ఎస్ఎస్సి తోటి
ఉ టెన్త్ అంటే సెంట్రలు ఉంటాయి కావచ్చు సంటరు అంట సరు కదా నాలు స్టేట్ లో అయితే ఏం పర్లేదు కాబట్టి ఇట్లా ఇంటర్ తో డిగ్రీ కూడా కంప్లీట్ చేసి డిగ్రీ తో చేస్త బెటర్ ఇగా
అవునవును
అ చేదనే కోరికలు కానీ చదవాలి అనిపిస్తుంది కానీ ఇలో సిచువేషన్స్ వల్ల ఇంట్లో పనుల వల్ల కొంచెం నెగ్లెక్ట్ అవుతది
మధ్యాహ్నం టైమ్ లో ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు చదువు కోండి మినిట్ పడ్డప్పుడు రాయండి
అలా ఏ కొట్టిరావాలి సరే అండి మరి ఓకే థాంక్యూ బాయ్